ఆ వినిపిస్తుందా ఆ ఆ ఆ బాగున్నారు అమ్మాయి నిద్రలేచ్చింది తిన్నము హు ఆ ఆ రోజ్ జు ట్వెల్వ్ కి పడుకునింది త్రీ ఓ క్లాక్ కి నిద్ర లేచిద్ది
ఈ రోజు ఇంకా కొంచెం లేటు గానే తెసింది
ఆ అవును తలస్నానం చేయించాలి ఈ రోజు
ఆహా అందుకే ఇంగ భయకు నిద్రపోఇంది
మా నిద్ర పో ఇంకా టెన్త్ వాళ్ళ ఎగ్జామ్ అవును టెన్త్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయిగా మండే నుంచి
అవునండి అవును అదే మొన్న ఎల్లింటంటి కదా ఇంటికి అప్ ప్పుడు చెల్లిస కావాల్సినేటివి వాచ్ తర్వాత నా సైడ్ నుంచి గిఫ్ డ్రెస్ అట్లా కొన్ని గిఫ్ చేస్ వచ్చిన మంచిగా రాయని చెప్పేసి ఆ పర్లేదు అమ్మాయిలు కదండి చదివిస్తాను ఇది ఇప్పుడు ఆ తమ్ముడు ఉన్నాడే వాడు దేనికి చేరులో పనికిపోమ్మంటే పోతాడు ఆ చదువుకోరా అంటే నాకే చదువు చేనులో పని చేసుకొని నేను బతుకుంటాను నాకేమంటదు
ఆఓహహ
ఇప్పుడు కాదయ్యా తెలిసేది పెద్ద ఆ అప్పుడు ఇప్పుడు మా నాన్న ఇప్పుడు కూడా అంటాడు బాధపడతాడు అప్పుడు రెండు మూ చదువుకుంటే బాగుడు అదిదని ఆ వా అట్లా మనం బల్ కొడుకుకూడదని నేను
ఆ
నేను బాధపడుకోకుండా ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు జాబ్ చేయకకునే ఎప్పుడ ఒకప్పుడైనా ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఏదోటి చేసుకుంటాం ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు పరిస్థితులు అనుకు కులించలే కాట్టి చేయలే
ఓ
ంటే చేస్తుమేమో
అదే అద చేతిలో క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి
అట్లా ఆ ధైర్యం పెట్టుకోవని నేను చెప్తున్నా తనకి ఇబ్బంది మళ్ళ నెస్ట్ అంత అని
అబ్బాయి కదా ఉంద ఆడతా పాడతా బీటెకి దా జ ఎ కను
ఉ అదే తనకి నచ్చింది ఏదైనా సరే కొద్దిగాన్న చదువుకున్నాని ఒక డిగ్రీ అయిన్న చేతిలో ఉంటే దేరండొచ్చు ఆటైతేాట ఇటైతే ఇట ఒకవాళ్ళ నీకు ఇంట్రెస్ట్ ఉంటే చ చదువు జాబ్ చెతు లేకపోతే చేసుకున్నావు మూలమే
అవును
అ కానీ చదువు కుంటే ఎడ్యుకేషన్ వల్ల ఉపయోగాలు ఉంటాయి నాలెడ్జ్ వస్తుంది సంస్కారం పెరుగుతుంది
ఉమ్ ఉమ్
అట్లా కొన్ని ఉంటాయని నేను చెప్తానన్నా సార్ ఇన్లే
ఉహూ హు
ఇప్పు కూడా వెళ్ళట్లే స్కూల్కి
ఆ ఏ క్లాస్ అని చెప్పావు టెన్త్ ఆ
ఉహూ హు నన్నేం పంపిస్తస్తాడు కొట్టయిన సరే అని వాళ్ళు చెప్పినట్లయినా ఇ లేదు మనం
ఉహు
ఇబ్బంది కదండి మళ్ళీ ఆడ ఉన్నది ఒక్కడే వాళ్ళని చూసుకు కోల్గాద అమ్మ కే అంత
మే అక్కడ ఉంటే మొన్న రెండు వేల ఇరవై ఐదు మే ఏ డి ఎస్ సి లో వచ్చినా ఒక టీచరు చెప్తున్నాడు నేను స్కూల్ దగ్గరికి వెళ్తే ఉహూ ఆ అబ్బాయికి నైటీ లోనే ఎప్పుడు నైన్టీ సెవెన్ నైన్టీ నైన్ లో పుట్టాడంట చిన్న వయసులోనే జాబ్ వచ్చింది చక్కగా అసలు ఇంటి ఆ ఇక్కడ అందర వెళ్ళి అడుగుతున్నారు మా అమ్మాయిని చేసుకుంటావా ఎంత కఠనంమయిన ఇస్తా అని చెప్పేసి గవర్నమెంట్ జాబ్ అని ఆ భయంము నాకు టీచరే కావాలి అయినా నాది చిన్న వయసే కదా కొన్ని రోజులు జాబ్ చేసి ఇల్లు కట్టుకోవాలి ఆ చెప్తాండు
అంతే కదా కొంచెమన్నా సెటిల్ అయితే వాళ్ళకి కూడా బాగుంటది
వాళ్ళు పేదోళ్ళంట ఇక చెప్తున్నాడు పుస్తకం పట్టుకుంటే పేదరికం కూడా ఎగిరిపోయిద్ది ఉహూ హు
అంతే కదా అది కరెక్ట్ మరి
పుస్తకం ఉంది నాకు తోడు నేను కష్టపడి చదువుతాను అని చెప్ ఫల్స్ అంటా ఉన్నాడు ఉహూ హు
మంచిదే కదా చాలా మందికి ఇన్స్పిరేషన్ అట్లాంటోళ్లు
ధైర్యంగా అంటే కొంత హెచ్చులు మారోడు హెచ్చులు పోతుడు అనుకుంటారు గాని కానీ ధైర్యంగా చె తున్నాడు ఆ అబ్బాయి
అవునవునండి అంటే వచ్చిందని కాదు కాని వాళ్ళు ఎంత కష్టపడింటే అది వచ్చింది అనేది మనం అర్థం చేసుం
ఆ అవును
ఇప్పుడు అదే మనం గుడితే ఇప్పుడు ఊరికే జస్ట్ ఆహా రాస్తాన అంటే రాస్తానంటే
ఆ వస్తాయా రావుగా మొన్నల్లా నేను రాసాను డీఎసి ఎక వచ్చిందా రాలేదుగా
అట్లా ఎంతో డెడికేషన్ తో ఎన్నో నిద్రలేని రాత్రుళ్ళు ఎన్నో త్యాగం చేస్తే గాని ఆ స్థాయికి వచ్చుండడు
ఉహు
ఎంత కష్టపడి ఉండాలే వాళ్ళు
అవును
చదువు అనేది చాలా అవసరం లేండి ఇప్పట్లో
అవును చదవాలి అది కూడా కష్టపడి ఒక సంవత్సరం నాది కాదని సిలబస్ దగ్గర పెట్టుకొని సంవత్సరం గట్టిగా చదివితే వచ్చిది జాబ్
వస్తది అంతే అంటే ఉఊరికే చదివినాము మర్చిపోయినాము అంటే కాదు
అవును ఆ కాన్సన్ట్రేషన్ బట్టి అ అసలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక సంవత్సరం గట్టిగా చదివితే ని వచ్చిద్ది
హు దేని గురించి ఆలోచన లేకుండా చదువు గురించి మాత్రమే ఆలోచన ఉండాల
అవు
అంతే కదండి
అవును వేరే పుస్తకం ముందు పెట్టుకుంటే ఆలోచనలు ఎన్నో వస్తాయి కానీ ఆ వాటన్నిటిని డైవర్ట్ చేసుకొని ఫోకస్ పెట్టి ఊ చదవాలి
ఆ పెళ్ళినళ్ళకైతే వీళ్ళు ఎట్లా ఇంట్లో వాళ్లు ఎట్లా లా అది ఆలోచి పెళ్లిగని వాళ్ళకి
ఏం కూర వండాలి రేపు బాక్స్ ఏం పెట్టాలి అ అలా ఉండద్ది పెళ్ళ ఉహు హు
అమ్మాయి చూసిందా ఈ అమ్మాయి నవ్విందా అనే జరపిపోతాది ఈ అబ్బాయి ఏం చేసినాడు చదివే ఉంటది
అవును
ఎవరి కష్టాలు వాళ్ళవన్నీ ఎట్టు ఉంటాయిలేండి
హు జనరల్ గా మనుషులు అలా అంటారు కానీ చదివే వాళ్ళు మాత్రం ఆ ఫోకస్డ్ గా ఉంటారు
అదే అదే నేను సదైన పొద్దుపో క అన్నట్టు ఏం ప్రయోజనం లేదు
హ
ఊరికే పేరు కోసం చదువుకున్నాం అంటే డిగ్రీలొస్తే చేతిలో పట్టుకున్నాం పట్ట
పనైంది తెలీదు నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది అసలు చదువుకునేటప్పుడే మంచి చిగా చదువుకుంటే బాగుండేది ఆ తెలీలేదు నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు అని అనిపిస్తుంది
అదే అదే ఇప్పుడు ఇప్పుడు అనుకోండి మనమేదో చిన్న చదివినాం సరే డిగ్రీ చదివినాం మన పిల్లలకి ఇట్లా డిగ్రీస్ చదివినాము సరేలే ఖాళీగా ఉందనే లేకోకుండా ఇప్పటి నుంచి అలవాటు చేస్తాం బాగా చదువుకోవాలా ఈ ఇట్లు ఎలా ఆ స్కిల్స్ నేర్చుకోవాలి ఇంట్లో కాంపిటీషన్ ఉందని చెప్తాం ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి కష్టపడినాం కాబట్టి మనకి మన పేరెంట్స్ కి తెలీదు
అవును మన జనరేషన్ వాళ్ళు ఆల్మోస్ట్ మనమే ఇంక మన పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్స్ మనల్ని చదివిచ్చారు ఉమ్మ్ చదివిన వాళ్ ఎవరైన జాబులు చేసే వాళ్ళు మన రిలేటివ్స్ లో చదువుకున్న వాళ్ళు ఉన్నా వాళ్ళు చెప్పరు కుళ్ళు తోటి
చెప్పరు మరి ఎక్కడ బాగుపడిపోతారేమో అన్నట్టు వాళ్ళంతా తిని పెట్టేదమున్నా
హా చెప్పరు ఆ మనం బాగుపడితే చాలు వాడు మాత్రం బాగుపడకూడదు అనుకుంటారు
ఆ అదే అదే కానీ మనం అనుకోమట్లా సరే తెలిసింది ఎంత మటుకును సరె చెబ్దం లే అన్నట్టు అనిపిస్తది
ఆ
అంతేఅండి సమాజమే అట్లుంది
ఆ అవును అంతే జ
అది కూడా డబ్బులక ఎక్కువ విలువ ఉంటుంది గానీ మనుషుల
మనుషులకి విలువ లేదు ఇప్పుడు ఉమ్ కొంతమంది ఏం చేస్తే నా డబ్బు సంపాదించు చాలి అనే బతుకుతున్నారు సమాజానికి తగ్గట్టు
అదే అండి ఈ డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతది కానీ మనుషులు
ఊమ్
అ మనిషి పోతే వస్తాడా
రాడు తానే అంతా మారిపోయారు జనం ఆలోచించే విధానమే మా మారిపోయింది
మారిపోయిందండి అసలు ఎవరినేమ్ మాట్లాడలేము ఇప్పుడు డబ్బులు ఉంటేనే మనల్ని మాట్లాడిస్తారు
అవును
లేకపోతే ఎవరు నువ్వు అన్నట్టు కూడా పట్టించుకోరు
ఉ ఫంక్షన్ కెళ్తే మన మెడని చూసి మంచి బంగారం చూసి మాట్లాడుతాము
అవునవునండి చ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఏం వేసుకుంది ఎట్లా చీర కట్టుకుంది ఎట్లుంది అన్ని మాత్రమే అప్పుడు బాగున్నారా అని అడుగుతారు అంతే లేకపోతే పక్కకి తిప్పుకొని వెల్లిపోతారు చూసి చూడనట్టు
కని పెట్టుకొని వెళ్కా మనళ్ళ దాకని గుడ దేకారు హా హా
ఏం చేస్తాం సమాజం మనిషి అట్ల మారి
మున్ మున్న ముందు ముందూ ఇంకా దారుణంగా తయారైది మన పిల్లలు ఎలా నెట్టకొస్తారో అన్న దిగులు కూడా
మనం గట్టిగా స్టాండర్డ్ గా నిలబడట్లు మనం ప్రిపేర్ చేయలని వాళ్ళని
ఆ అవును ఆ ఉహుహు
ఎందుకంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారు మనమే చెప్పాలా
అవును
మనం చెప్తేనే వాళ్ళు తెలుసుకుంటారు తర్వాత చిన్న చిన్నవి ఏమన్నా వాళ్ళకి ఇట్ల ఇన్సిడెన్స్
ఆ
చేసినా కూడా అప్పుడు తెలుస్తుంది
అవును
మనకు గుడ ఏదైన్నా దెబ్బ తగిలింటేనే కదా ఓహో దాని గురించి ఆలోచిస్త తము ఇట్ల చేయకూడదు అట్లా చేకూదంటాం అదే ఏమి తెలియకుండా నొప్పి తెలియకుండా ఉంటే తర్వాత దెబ్బలుయినప్పుడు తట్టుకోలేవు ఇగ
ఆ ఆ
అందుకే మనమే కాకుండా మన పిల్లల కూడా అతి సుకుమారంగా అయితే తెంచుకోకూడదు కానీ గారాబంగా మనం చేసే చేస్తా ఉండలే అంతే
అవును కష్ట సుఖాలు వాళ్ళకి తెలియాలి గాని మనమేమ అట్లా పెంచలేకపోతున్నావు ఇప్పుడు ఇప్పుడు పిల్లలు అసలు మారీ సెన్సిటివ్ గా పెరుగుతున్నారు
సరేలేండి
ఆ సరే